హలో
హ హ ఒన్
హలో
బాగున్నావా
ఆ బాగున్నాను బాగున్నావా
ఉ అదన్న హ
కాల్ కాలేజ్ వర్క్స్ తో కొంచ చెం బిజీగా ఉన్నావ్
నేనా అవున్ నున్ను ఆ కొన్ని
ఎగ్జామ్స్ దగ్గర పడుతున్నాయి కాబట్టి ఫుల్గా ప్రిపేర్ అవుతున్నా
అవునా సేమేరా ఈసారి సబ్జెక్ట్స్ కొంచెం టాప్ గా ఉన్నాయి ఎస్పెషలీ మైక్రో ప్రొసెసర్స్
అవున్రా అది చాలా కష్టం ప్రోగ్రామ్స్ అర్థం చేసుకోవడానికి టైం పడుతుంది
ఆ అవును నాకు అట్లే అనిపిచ్చింది నువ్వు ఎట్లా ప్రిపేర్ అవుతున్నావు ఆ సబ్జెక్ట్ ని
నేను యూట్యూబ్ వీడియోస్ చూస్తున్నా అలాగే సీనియర్స్ నోట్స్ ఇంకా మా క్లాస్లో చెప్పే క్లాస్ నోట్స్ అవన్నీ చూస్తున్నారా ఫాలో అవుతున్నా
అవునా ఊ మంచి ఐడియానే నేను లా స్ మిస్ లాస్ట్ మినిట్ లో చది మో ఈ ఎగ్జామ్స్ కి వన్ డే బ్యాటింగ్ చేశా
లాస్ట్ మీట్ అంటే రిస్క్ కదరా ఎగ్జామ్స్ ముందర
ఆ అవును కానీ అప్పుడే ఫోకస్ ఎక్కువ ఉంటుంది ముందంతా ఫోన్ చూడ్డానికి అవట్లా సరిపోతాది
అవును ఎగ్జామ్స్ ఐ పోయాక ప్లాన్స్ ఏమన్నా ఉన్నాయా మీకు
ఆ అవును నేను అదే అనుకుంటున్నా ఫ్రెండ్స్ తో పాటి ట్రిప్ ప్లాన్ చేస్తున్నం అరకు వెళ్ళాలని అనుకుంటున్నం
ఓ వావ్ అరకు సూపర్ ప్లేస్ రా నన్ను కూడా తీసుకువెళ్ళండి
ఆ నువ్వు లేకుండా నా చెప్పు నువ్వు లేకపోతే ఫన్నీ ఉండదు
బై ద వై ప్లేస్మెంట్స్ గురించి ఆలోచిస్తున్నావా ఏమన్నా మీ కాలేజోళ్ళు చెప్పారా
ఆ అవును రా ఆలోచిస్తున్నా నేనైతే సాఫ్ట్వేర్ ఫీల్డ్ లో వెళ్దాం అనుకుంటున్నా కాబట్టి కోడింగ్ ప్రాక్టీస్ చేస్తున్నా ఇంటర్వ్యూస్ కి ప్రిపేర్ అవుతున్నా
అవునా గుడ్ రా నేనూ స్టార్ట్ చేయాలి అని అనుకుంటున్నా కానీ ఇంకా స్టార్ట్ చెయ్యలేదు ఏ సైడ్ ఏళ్లాలో కన్ఫ్యూజింగ్ గా ఉన్నా
అవునా సరేలే డిలీట్ చెయ్యకుండా స్టార్ట్ చెయ్ డైలీ కొంచెం టైం సరిపోతుంది
ఓకే రా నేను ఇవాళ నుండి స్టార్ట్ చేస్తాను మార్నింగ్ అన్నా ఆఫ్ మార్నింగ్ నుంచి ఆఫ్టర్నూన్ ట్లా టైమింగ్ చూసుకుని
అవునవును మంచి పని అలాగే మనము మొబైల్ యూజ్ చేయడం తగ్గిస్తే బావుంటుంది
నేను మ్యూజిక్ కెక్కువ వింటాను బిలీవ్ సాంగ్ నాకు చాలా ఇష్టం ఇంకా వేరే యాప్స్ ఇన్స్టాగ్రామ్ అంటా దీంట్లో చాలా టైం చేసేస్తాను రా
అవునా ఓ ఇమ్మె అంటే డ్రాగన్స్ ఉంటుంది కదా అక్కడ సాంగ్ లో ఎక్కువ డ్రాగన్ సాంగ్ నాకు కూడా బాగా నచ్చుతాది
ఆ సాంగే వింటాను మోటివే వస్తుందిరా నువ్వు విను
ఉ ఉ నేను విన్నా అవును మోటివేషన్ అనేది వస్తుంది నిజమే
నువు స్పోర్ట్స్ ఆడుతావా
ఆ క్రికెట్ ఆడతా నువ్వు
నేను బ్యాడ్మింటన్ ఆడతా క్రికెట్ ఆడతా
సరే అయితే మనం ఎప్పుడైనా ఒక రోజు మ్యాచ్ పెట్
హా సరే రా ఏదో ఒక రోజు ప్లాన్స్ అంతా చేసుకొని ఆడతాం
ఇంకా కాలేజ్ లైఫ్ నీకు ఎట్లా అనిపిస్తుంది మంచిగుందా
పా కాలేజ్ లైఫ్ మిక్స్డ్ ఫీలింగ్స్ రా ఫ్రెండ్స్ తో ఫన్ ఉంటది కానీ స్ట్రెస్ కూడా ఉంటది
అవును నిజమే స్వామి అసైన్మెంట్స్ అబ్సర్వేషన్స్ రికార్డ్స్ ఎగ్జామ్స్ అన్ని కలిపి ఒకే సారి ప్రెషర్ ఇస్తాయి
అందరంతే అన్ని కాలేజెస్ అంతె ప్రైజర్ ఇచ్చేస్తారు ను ఫ్యూచర్ లో ఏం అవ్వాలనుకు కుంటున్నావు
నేనా నేనైతే సాఫ్ట్వేర్ జాబ్ కావాలని అంటూ అనుకుంటున్నాను నువు
నేను అదే కన్ఫ్యూజన్ రా నేను హార్డ్వేర్ ఫీల్డ్ లో వెళ్ళాలి అని ప్లాన్ చేస్తున్నా కానీ ఇంకా కన్ఫామ్ కాదు
అది మంచి ఐడియానే అది ఇప్పుడు మంచిదే ఫీల్డ్
అవున్రా మంచిదే ఏఫపిజిఏ ప్రాసెస్ కూడా చేయాలని అనుకుంటున్నా చూడాలి
బా అది చాలా యూస్ఫుల్ స్కిల్ కూడా నేర్చుకో బాగుంటు ట్టుంది
అవున్రా నువ్వే లాంగ్వేజ్ నేర్చీసుకుంటానావ్ చూసుకుంటున్నావు
నేనైతే ఇప్పటికి సి లాంగ్వేజ్ పైథాన్ లాంగ్వేజ్ కొంచెం బేసిక్స్ అని తెలుసు ఇంకా డీప్ గా చదువుకుంటున్నా
అవునార నాకేమైనా డౌట్ వస్తే చెప్తావా సీ పైతాన్లో
ఉ ఖచ్చితంగా చెప్తా
బాగుంది డిఎస్ డిఎస్ఏ కూడా ప్రాక్టీస్ చేయాలి కదా
ఆ అవునవును ఇప్పుడు వచ్చే ప్లేస్మెంట్స్ లో డిఎస్ఏ ప్రాబ్లమ్స్ కూడా సాల్వ్ చేయమని అడుగుతున్నారు
ఆ
ఆ అవి నేను హమ్ ను నువ్వు డైలీ ఎంత టైం చదువుతావు
నేను డైలీ ఒక ఫైవ్ ఫోర్ అవర్స్ ట్రై చేస్తాను అంతెరా ఇంకా ఇంట్రెస్ట్ రాదు దానికన్నా ఎక్కువ చదివేకి
అవునా అది చాన అంత టైం చదువుతున్నావంటే చాన గ్రేట్ ర నేనైతే లేజీ అంటే లేజీ
పర్లేదు రా స్లోగా ఇంపూవ్ అవ్వు ఇంప్రూవ్ అవ్వు నీకే ఇంట్రెస్ట్ వస్తాది ఇంకా చదవాల అని సోషల్ మీడియాలో టైం తగ్గి
ఆ అవునవును నేను అదే ట్రై చేస్తున్నా సోషల్ మీడియా మీద ఎక్కువ టైం తీసుకుంటున్నా అని నాకే అనిపిస్తుంది తగ్గియాలని నేను చూస్తున్నా
అవును దాన్ని కంట్రోల్ చెయ్యాలి
నేను డైలీ వన్ అవర్ మాత్రమే యూస్ చేయాలని ఫిక్స్ అయ్యా
మంచి ద రావ ట్రై చెయ్ వన్ అవర్ మాత్రంమే యూస్ చేయాలండి
ఇంకా మీ ఇంట్లో అందరు బాగున్నారా
ఆ అందరు బాగున్నార్ రా ఇంట్లోనే ఉన్నారు మా ఇంట్లోనే మీ వాళ్ళు అందరు బాగున్నారా
ఉ బాగున్నారు ఇంకా లైఫ్ లో సెట్ సక్సెస్ కావాలరా చాలా కష్టపడాలి మనం
కరెక్ట్ హార్ట్ వర్క్ ప్లస్ కన్సిస్టెన్సీ ఇంపార్టెంట్ చాలా
అవును టైం చాలా ఫాస్ట్గా అయిపోతుంది మనమేమో ఎక్కడ వేసిన గొంగలు అక్కడే ఉన్నట్టు ఉన్నాం
అవును మనం ఇప్పుడే ఫోకస్ అవ్వాలి ఇప్పుడు కా కపోతే మళ్ళీ ఎప్పుడు అవ్వదురా
ఆ అవునవును ఇంకా ఏమి ఈ రోజు కాలేజ్కి వెళ్ళిందివా
లేదు రా పో లేదు నువ్ వెళ్ళావా ఏమి లేదు ఊర్కే పోలేదు రా అవునా జరిగినాయ క్లాసెస్
ఆ జరిగినాయి మధ్యాహ్నం సిక్స్ మెంబెర్స్ వచ్చినారు గర్ల్స్ నేను రాన్ అని నే రానన్నా కానీ మిగతా గర్ల్స్ నేను ఇంకా నేనుంటే మీ అందరికి ప్రజెంట్ పడుతుందిగల అని కూడా చెప్పినా వాళ్ళకి
హ్మ్ హ్మ్
నేను వేపిస్తా అంటే విన్నాకుండా నన్ను అని
ఎవరెవరు వచ్చారు గర్ల్స్ లొ
గర్ల్స్ లోనా నేను ఎల్ఈ ట్వంటీ ఎయిట్ ఇంకా ఓ నైన్ పి సిక్స్ ఓనాటు క్యూటూ వచ్చినారు అంతా సిక్స్ మెంబర్స్ వచ్చిన అంత కలిసి ఆ బాయిసు లో కూడా వచ్చినారలే కొంతమంది
ఏమేమి క్లాసెస్ జరిగినయి మార్నింగ్ నుంచి
మార్నింగ్ ఏం జరిగిందంటే మార్నింగ్ రేడార్ ఇంజనీరింగ్ జరిగిందా ఆ తర్వాత ఇంకోటి తబ్బా ఆ అదేందో అరవింద రస్ అర్ది జరిగా
యి పోటి
వచ్చి ఏం చేయమంటున్నాడంటే టెన్త్ వీక్ ఇది ఏదో ఒక పిడిఎఫ్ పెట్టి టెంత్ వీక్ అసైన్మెంట్ క్వశ్చన్స్ అన్నిటికి ఆన్సర్స్ ఎక్కడ ఏ స్లైడ్స్ లో ఉన్నాయో వెతి ఎకండి అని చెప్పినప్పుడు లాస్ట్ లో అందరినీ అడిగినాడు
ఆ సార్ ఎప్పుడు అంతే కదరా
హు అవునవును మళ్ళా ఎంఓసీ కి బయటికి పోయినామ్మా ఎంఓసి సబ్జెక్ట్ కి బయటికి పోయి ఒక పది నిమిషాలు తిరిగేసి మళ్ళా వద్దాంలే అనుకు కున్నాం పది నిమిషాలు తిరిగేసి వచ్చినాము సారు చీ టైం ఎంత అనే టైమ్ మేము ఇందాక సైలెంట్ అయిపో పోతిమ్మి కమ్ టు నెక్స్ట్ క్లాస్ అని బయటికి తో తోసా
అయ్యయ్యో మరి ఏం చేసినారా బయటికి వెళ్ళి
మల్లి రా బయటికిళ్లి క్యాంటీన్యూ అట్లా తిరగడమే క్లాస్ లో ఎంత మంది ఉన్నారో తెలుస అప్పుడు ఫోర్ మెంబర్స్ అది బాయ్స్ మాత్రమే
సార్ డెడికేషన్ ఎక్కువ నీలే అటెండెన్స్ వేపిచ్చారా మీ ఫ్రెండ్స్ కి ఎన్ సిక్స్ కి అటెండెన్స్ చూసినారా
ఆ వేపిచ్చాము అంటే గ్రేడర్ ఇంజనీరింగ్ సార్ వెయ తెలిసిందే కదా ఇంక అరవింద ర సార్ ఈ ఓనాట్ చెప్పింది ఎన్ సిక్స్ కి
ఆమ్ ఇంకా ఆఫ్టర్నూన్ నుంచి మీరు ఇంటికి వెళ్ళిపోయినారా నేను వద్దామ అని అనుకున్నారా కాని నా బస్ టైమ్ అయిపోయింది నేను లేసి వచ్చేసరికి ఆర్టీసీలో ఆర్టీసీలో వద్దామంటే మళ్ళీ రష్ కొంటా కదా ఫెస్టివల్ ఫీజన్
అవునలే ఇ
అందుకు నే నైట్ ట్వెల్వ్ థర్టీకి ఆలా వచ్చాం ఇంటికి
ఆహా
కున్నాము నా బస్ వెళ్ళిపోయింది అప్పుడు లేచా నేను
ఆహా
ఉమ్ సర్లే ఏముంది మా ఫ్రెండ్స్ వేపిస్తారని అటెండెన్స్
ఉమ్ అంతేలే చెప్పా ఓనాటిని అడిగితే ఏమి ఎన్ సిక్స్ రాలేదు అని అడిగితే నేను వ్యాన్ ఎక్కాక ఫోన్ చేసి నేను ఇంగ నిద్రపోతానా అని చెప్తంది ఆ పిల్ల అంట హ అ మాట ముందే చెప్పచ్చు కదా నాకు నేను ముందే రాక ఉండి పోయింటా
నేను టైం అసలు అలారం మోగుతా ఉంటే ఆఫ్ చేసి మళ్ళీ పడుకును చానా టైర్డ్ అయిపోయింది నిన్న అంతా
హా సరేలే అయితే మళ్ళా చేస్త తా ఉండు
ఆ సరే